ఏంజే తిన్నావ్
ఎం చేస్తున్నారు ఖాళీగానే
తిన్నావా
ఏ అనా
తిన్న
ఎం
ఫుల్ ఎంజాయ్ ఆ ఈ రోజు
ఆ అట్లే
హు
అవునా
హు
ఆ
ఆ వినిపిస్తలే
బాగున్నావా
సూపర్ నువ్వు
ఆ
బావున్నా నువ్వు
ఆ బాగున్నా మంచిగా రాస్తాడా ని కొడ్
ఆ
ఎగ్జామ్స్ ఉన్నాయన్నావ్ గా
ఆ అవును ఆ ఇంకా అయిపోలే సిక్స్టీన్త్కి అయిపోతాయ్
మ్ హు
మ్
మంచిగా రాస్తున్నవ
ఆ బానే రాస్తున్నా
ఎన్ని మినిట్స్ మాట్లాడాలి ఈ కాల్
టువెల్ మళ్ళీ చెస్తా
ఆహా
ఆ
సరే